ఏం చేస్తున్నావే ఫోన్ గొడితే రింగ్ అవుతానే ఉన్నది గానీ ఎత్తవ్
అబ్బో పెద్దగా బిజీ ఏం లేదురా ఫోన్ రూమ్ లో పడేసి కిచెన్ లో అమ్మకి హెల్ప్ చేస్తున్నా కొంచెం అంతే
ఈ రోజు వీకెండ్ గదా అని చాయ్ తాగుతూ కూర్చుంటే ఒక్కసారికి మన పాత రోజులు గుర్తొచ్చి నీకు ఫోన్ చేసిన
నిజం రా ఈ కార్పొరేట్ లైఫ్ లో బడి మన అసలైన స్కూల్ కాలేజ్ జీవితాన్ని మర్చిపోత్ అనిపిస్తుంది
గుర్తున్నదా స్కూల్లో మ ఇద్దరం ఎప్పుడు లాస్ట్ బెంచ్ లోనే కూర్చుని ముచ్చ ఎటోలం
అవున్రా పైగా లంచ్ బెల్ కొట్టక ముందే డెస్క్ కింద నుంచి లంచ్ బాక్స్ దీసి ముద్దల్ నోట్లో పెట్టుకునే వాళ్ళం
ఒకవేళ సార్కి దొరికిపోతే గాదు నా వైపు జూస్తూ నా మీదకే దోసేసేదానివి కదా
హలో
అయ్యో నేనెప్పుడట్ల చేసినా జెప్పు అంతా అబద్ధం అయినా కాలేజ్ లైఫ్ మాత్రం మసుల్నే లెవలు ఉండయి గదరా
కాలేజీ రోజులు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ క్యాంటీన్ ముచ్చట్లే జేబులో ఐదు పది రూపాయలు ఉంటే జాలు
అవును ఇప్పుడైతే చేతినిండ డబ్బులు ఉన్నా గుడా ఆ చాయ్ లో ఉన్న టేస్ట్ బులు ఇప్పుడెక్కడ దొరకట్లేదు
నా ఎగ్జామ్ ముందు రోజు రాత్రి చేసే నైట్ అవుట్స్ గుర్తుందా సిలబస్ ఏమో కొండలా ఉండేది
కరెక్ట్ చెప్పినవ్ ఒక చేతిలో కాఫీ కప్పు ఇంకో చేతిలో ఏమో మన బుక్స్ పట్టుకుని తల్లలు పాడేసుకునేవాళ్ళు
మళ్ళీ తీరా ఎగ్జామ్ హాల్కిపోయాక క్వశ్చన్ పేపర్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేది
అవున రా కానీ ఎగ్జామ్స్ అయిపోయిన మరుసడు క్షణమే కాలేజ్ గేట్ బయట అరవడం అదొక ఒక ఆనందం
అవునవును అప్పుడు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతామా అని ఎదురు చూసుళ్ళం ఇప్పుడు చూడు రోజులు పొద్దున్నె లేేసి లాగిన్ అవ్వాలి సాయంత్రం లాగవుట్ అవ్వాలి
నా పరిస్థితి కూడా అంతేరా ఈ మధ్య నేను కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసినా
నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది మరి నీ జీవితాంతం ఇలానే ఉద్యోగాలు తెసి బతకాలా
అబ్బో నాకైతే కంప్యూటర్ ముంగట కూర్చోడం అస్సలు ఇష్టం లేదురా ఇట్లానే ఏందో చెప్పముందయితే
ఆ ఇంకొక రెండు మూడేళ్ళు కష్టపడి పైసలు పోగేసుకొని ఆ తర్వాత సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాం
చాలా మంచి ఐడియార నేను కూడా ఒక చిన్న స్టార్టప్ ఐడియాని అనుకుంటున్నా ఈ మధ్య అంతా ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది కదా
అబ్బో అయితే నువ్వు కూడా బిజినెస్ మన్ అయిపోతున్నావు అన్నమాట జనం అనుకున్న స్థాయికి రీచ్ అయితే బాలే ఉంటది కదా
అవున రా కాకపోతే ఈ ఫ్యూచర్ టెన్షన్ లో పడి మన ఆరోగ్యాన్ని కూడా అస్సలు పాట చేసు కోదు స్ట్రెస్ బాగా ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య
అవునవును కాకపోతే కరెక్ట్ చెబినాం సరేగాని మనం అనుకున్న రీయూనియన్ ట్రిప్ ముచ్చడ ఏమైంది మరి పాత ఫ్రెండ్స్ అందారీనీ కలవాలి
ట్రూప్ లో ప్లాన్ చేస్త అందరూ వస్తామనే అంటున్నారు మరి చూడాలి తీరా డేట్ వచ్చినాక ఒక్కొక్క ఒక్కొక్క కార్న అని చెప్పి లెఫ్ట్ కాకపోతే అంతే సంతోషం
అయినా సరే ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ చేద్దాం పాత జ్ఞాపకాలు అని నిమర వేసి తీసుకుంటే మనషకి హాయగా ఉంటది
కఖచ్చితంగా చేద్దాం రా సరే ఇప్పుడే మా అమ్మ వెలుస్తున్నట్టున్న నేను కిచెన్ లోకి పోవాలి మరి
రేపు సాయంత్రం నాక ఎందుకుగానీ ఇప్పుడే ఆ బిజినెస్ ఐడియా అయిందో ముచ్చడ పేట రాదు
అంత ఆత్రమే ఎందుకురా నీకు అసలు అమ్మ ఇంకా వంట గదిలోనే ఉన్నది నా చేతికి ఏమో వంకాయలు ఇచ్చు పోయమంటున్నా
కోసుకుంటా మాట్లాడు అయినా వంకయ్య కూరనగానే నాకు గుర్తొచ్చింది మా నా కాలేజీ హాస్టల్ ఒంటలు గుర్తున్నాయా నీకు
అబ్బా ఇప్పుడు ఆ దరిద్రమైన వంటల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రబ్బా బాబు ఆ బస్సలు గుర్తు చేయకు నాకు
వన పడితే చాలు ఆ హాస్టల్ కప్పుల నుంచి నీళ్ళు కరేవి అయినా మనం ఏం చేస్తున్నాం అక్కడే కూర్చొని టేబుల్ మీద కూర్చొని తినేటోళ్లం
అవునరా ఆ పప్పులు నీళ్ళ ఉండేవి ఎక్కువ కానీ ఆకలి ర వచ్చారు కదా అన్నట్టు ఇద్దరు మొత్తం ఖాళీ చేసెటోళ్ళం
ఇప్పుడు సిటీలో ఎంత పెద్ద రేసి రెస్టారెంట్ బొయినా ఆ రోజుల్లో అప్పుడున్న మజా అస్సలు రావట్లేదు గదా
అ నిజమేరా అప్పట్లో మన దగ్గర ఆశలు ఎక్కువ ఉండేవి, ఇప్పుడేమో బాధ్యతలు ఎక్కువ అయిపోయినయ్ అన్. సో తేడా ఇగ
అవును వచ్చే నెల నా కార్ లోన్ ఈ ఎం ఐ కట్టాలి సగం జీతం దానికే అప్పులకే సరిపోతుంది దెల్సా
అందుకే గదా నేను అంటున్నా సొంతంగ ఏదన్న చిన్న ఐడియాతో స్టార్ట్ జేస్తే ఈ ఎం ఐ ల. గోల్ ఉండదు
ఫష్ట్ అయితే నీ స్టార్టప్ ప్లాను జెప్పరాదు నేను గూడా నీకు పార్ట్నర్ గా అయి జాయిన్ అయితా నాకు ఒక దగ్గర కొంత సేవింగ్స్ కూడా ఉన్నయ్
అట్లనా అయితే విను, ఈ మధ్య అందరూ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, పాత పద్ధతి తిండి వ. అసుల పైన ఎక్కువ జూస్సున్నారు గదా
అవునవును కెమికల్సే తిండి దొరకడం కష్టం అయిపోయింది ఈ సిటీ లైఫ్ లో ఆ సిటీకి ఈ సిటీకిలే బయట భలే డిమాండ్ ఉంటది వీటికి
మనం పల్లెటూరు నుండి డైరెక్ట్గా దెప్పించి ఆన్లైన్ బ్రాండ్ గా అమ్ముదామని నాకు ప్లాన్ ఉన్నది, ప్యాకేజింగ్ మాత్రం పక్కాగా ఉంటే చాలు ఇగ.
అబ్బా సూపర్ ఐడియా దినాలా మన ఊరి రైతులకు గూడా మనం సహాయం ఏశ్నట్ అయితది గదా
కరెక్ట్ పాయింట్ బట్నవ్ అయితే కాక్పోతే మొదట్లో మార్కెటింగే కొంచెం కష్టం అయిపోతది దానికి ప్లాన్ చేసుకోవాలె
మార్కెటింగ్ ముచ్చడ నాకు వదిలేయ్, ఆఫీస్ లో నా ఫ్రెండ్స్ అందరి నేనే ప్రమోట్ చేసి ఆడ చెప్పి సేల్సా.
ఇంకేన్ అయితే సగం పని అయిపోయినట్టే వచ్చే వీకెండ్ ఇద్దరం గల్ చి గూర్చుందం ఒక పేపర్ మీద అన్నీ రాసుకుందాం మరి
గట్నే చేద్దాం అన్నట్టూ ఆ పాద జిరాక్ షాప్ అయిన గుర్తున్నడా మన కాలేజ్ గేట్ ముందర ఉంటాడు
ఆ గుర్తున్నాడు ఎగ్జామ్స్ ముందు, ఆయన షాప్ ముందల్ జనాలు అందరూ ఏదో జాతర లెక్క ఉండేటోళ్ళు గదా.
మొన్న అటువైపు పోయినుండే అయితే పోతే షాప్ తీశేశీ ఆ అన్న పెద్ద సూపర్ మార్కెట్ వెట్టిండ్రు కాలం ఎంత స్పీడ్ గా మారుతుందో గదా
అయ్యో అవునా అసలు నువ్ జెప్తుంటే బాధగా ఉంది మన కాలేజ్ గుర్తులన్నీ ఒక్కొక్కటిగా మాయం అయిపోతున్నాయి గదా
రోజులు మారుతాయి గానీ ఇగ మన దోస్తు మన పాత జ్ఞాపకాలు ఎప్పటిక అట్నే ఉంటాయి జూడు
అంద శాతం నిజం రా సరే అమ్మ ఇప్పుడే వంటగదులోంచి హళ్కొచ్చింది లైన్లోనే ఉండు
ఏంది మీ అమ్మ హాల్ కొచ్చిందా నా గూంచి ఏమన అడిగిందా ఏంది
అబ్బా ఏం లేదురా టీవీ రిమోట్ ఎక్కడ ఉందని వెతుకుతుంది ను అయితే అస్సల్ టెన్షన్ బడకు
నీతో మాట్లాడుతుంటే మన పాత ప్రాజెక్ట్ సమ్మిషన్ రోజు గుర్తొచ్చింది అప్పుడు గిట్ల అప్పుడు గూడా గిట్లే ఫుల్ళు భయపడేటోళ్ళం
హు అవును ఆ రోజైతే సార్ మనల్ని పిలిచి క్వశ్చన్స్ అడుగుతుట్టే ఇద్దరం ఒ ఒకల్ మోకాల్ ఒకర్ చూసుకునేటోళ్లు ఆన్సర్లు రాక
అవును ఆ ప్రాజెక్ట్ నువ్వే రాసినవ్ అని నేనేమో సార్ చెప్పినా తీరా చూస్ తే అదోసాయం దప్పులో ఉన్నయ్
ఆహా ఉండుండు నువ్వు నా తప్పు లేంచకు ఆ గూగుల్ నుంచి కాపీ కొట్టింది నువ్వే కదా నేనైతే జస్ట్ రష్ పెట్న అంతే
ఆహా ఎదో ఒకట్లే మొత్తానికి ఆ రోజు పాస్ అయితే అయినాం కదా అదే పదివేలు
నిజమేర అప్పట్లో ఆ సర్టిఫికేష్ వస్తే చాల్ అనుకున్నాం ఇప్పుడేమో ఈ ఆఫీస్ ఫైలతో ఆమె సగం ప్రాణం పోతుంది
అవును ఈ ఆఫీస్ పనుల వల్ల ఉక్కంటినిండ నిద్ర ఉండట్లేదు వీకెండ్ ఎప్పుడోస్తాద అని వారం అంతా ఎదురు చూస్తా వస్తుంది
అందుకే కదా నేను అంటున్నా మన ఆర్గానిక్ బిజినెస్ గనక క్లిక్ అయిందనుకో ఈ నైన్ టు ఫైవ్ జాబ్ కి మనం బాయ్ బాయ్ చెప్పేయచ్చు ఇగ
పక్క బాబు అ ప్లాన్ వింటుంటునే నాకు ఇప్పుడే ల్యాప్టాప్ పక్కన పడేసి అ పని లో అచ్చం చెలనిపిస్తాది
తే అచ్చే నెల జీతం పడగానే కొన్ని పైసల బిజినెస్ అకౌంట్లో పక్కన వెట్కో
గట్నే చేస్తా అన్నట్టు మన పాతకాలజీ గ్రూప్ లో ఒక ముచ్చట నడుస్తుంది సూష్నవ ఏంటి
లేదురా నేను ఆ గ్రూప్ ను ఎప్పుడో మ్యూట్లో పెట్టేసిన ఏం ముచ్చాడు అది చెప్పు
మా క్లాస్ రాబోయో ఉండే కదా వాడు వాడు సిటీలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిండంట
అబ్బ వాడా వాడు క్లాస్లున్నప్పుడే ఎప్పుడు చూసినా కోడింగ్ గిడింగ్ అనుకుంటే అందర్ బుర్ర తినేటోడు అయిన మన్కదే కరెక్ట్ ఏమోలే
మనవాడు ఫోన్ చేష్తుండే వాడు అంత పెద్దోడయినా సరే రే కాలేజ్ రోజులేే బాగుండేరా అని చెప్పిన్ మొన ఫోన్ చేసినాడు బాధపడ్డాడు పాపం
చూష్నావ ఇప్పుడు అర్థం అయిందా పైసలు ఎంత ఉన్నా కూడా ఆ పాత రోజుల సంతోషం ఎవర్కీ దొరకదు అందుకే ఉన్న రోజయినా హ్యాపీగుండాలే మనం
హ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పినావే సరేగాని రేప్ బొద్దుగాల నువేక్కడికైనా బయటకు పోతున్నావ ఏంది
ఏ ఏం లేదు రా ఇంట్లనే ఉంటా ఆ బిజినెస్ ప్లాన్ కి సంబంధించినవి కొన్ని వెబ్సైట్లు చూస్ నోట్స్ రాసుకుందం దమన్కుంటున్న
అయితే ఒక పంజేయ్ ఆ డీటెయిల్స్ అన్ ఒక దగ్గర పెట్టి నాక్ వంపు నేన్ కూడా రేపు ఆఫీస్ లాగిన్ అవ్వకముంద్ జు స
సరేరా అట్లనే పంపిస్తా మాట్లాడుతుండగానే అమ్మ చేతి అమ్మ నా చేతికి చాయ కప్ ఇచ్చింది బలే సువాసనోస్తుంది
అబ్బ నీకు చాయ్ దొరికిందా నేను కూడా పోయి కిచెన్లో డికషన్ పెట్టుకుని తాగుత నువ్ లైన్లో ఉండు ప లెఫ్ట్
సరేరా పోయి చాయ్ పెట్కో నేను కూడా ఇక్కడ కిట్ కి పక్కన కూర్చొని చాయ్ తాగుతూ నీకోసం లైన్లోనే ఉంట అయిందా పెట్కోండు
కప్పుల పోసుకొని సాల్క్ వచ్చేసిన చెప్పు ఇక
అన్నట్లు చాయ్ అనగానే నాకో విషయం గుర్తొచ్చిందిరా మన కాలేజ్ అడ్డాకాడ పాత స్ టాయ్ కొటైనింక ఉన్నాడా లేకపోతే షాప్ మోసేసిండ
ఓహ బాధాకరం విషయం ఏంటంటే లేడు మొన్ననే ఎవరో గ్రూప్ లో ఫోటో పెట్టిండు ఆయన ఆ దుకాణం తీసేసి ఊరికి వెళ్ళిపోయినంట పాపం
అయ్యో విర వింటుంటేనే చాలా బాధగా ఉందిరా ఆ చాయ్ మూచ్చట్లు, ఆ నవ్వులు అన్నీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోయినాయి.
అవునవును కాలంతో పాటు మనుషులు ఆపాతాలు స్థలాలు అన్నీ మారిపోతున్నాయి ఒక మ కోషం ఒక్కడే గట్లా ఉంటుంది.
నిజమేనా సరే కాని ఇందాక మన బిజినెస్ మార్కెటింగ్ గురించి అన్నావు కదా నువ్వు సోషల్ మీడియాలో పేజీలు పెడితే ఎట్లుంటుందంటవ్?
త భాను వెట్టినావ్ ఇప్పుడ అంతా ఇన్సట్రాగ్రామ్ రీల్స్ చే నడుస్తుంది కదా ఫ్రీగా పబ్లిసిటీ కూడా అయిపోతది ఇన్స్టాగ్రామ్ తో
అవును మన ఊరి పొలాల ఫోటోలు తీయాలి అట్లనే మనం పండించే తాజా కూరగాయల వీడియోలు చేసి చిన్న చిన్న రీల్స్ లాగా పెట్టినావ్ అనుకో జనాలు కూడా బాగా నమ్ముతారు వాటిని చూసి
కరెక్ట్ ఆర్గానిక్ అంటే జనాలకి నమ్మకం ముఖ్యం. లైవ్ గా పెట్లా పండిస్తున్నామో చూపి స్తే ఆడల్లు అవే లైన్ లో క్యూ కడతాయ్
అయితే నువ్ ఒక పని చెయి ఫస్ట్ ఇక గ్రాఫిక్స్ డిజైనింగ్ గురించి ఐడియా ఉంది కదా. ఒక మంచి లోగో గురించి ఆలోచించు ఫస్ట్
లోగం వచ్చడ నాదే ఆ ఒక రెండు మూడు డిజైన్లు చేసి రేపు రాత్రికల నీ ఫోన్ నువ్ పంపిస్తా ఏదైతే నీకు ఇష్టం నచ్చిందో అది సెలెక్ట్ చేసి నాకు వెప్పు
సరేరా పంపియ్ పొస్ట్ అయితే అన్నట్లు ఈ మధ్య ఆఫీస్ లో ఏమన్న నీకు లీవ్ దొరికే ఛాన్స్ ఉందా?
అబ్బే ఈ క్వటర్ రెండు పనుల వల్ల అసలు లీవ్ ఇచ్చేటట్టు లేరు. మేనేజర్ గాడు అయితే సావ గొడతాడు. ని మధ్య
హుహు్ అందరు బాసులు అట్లనే ఉన్న రా మనల్ని పిండి పిప్పి చేసే ప్రాజెక్ట్ లే లాగుతారు. ఆ ప్రెజర్ టైం వస్తే చాలు చేతిలు ఏస్తారు చేతులు ఎత్తేస్తారు ఇగ
అవునవును అందుకే ఈ ఊడిగం వదిలేసి సొంత ఊళ్ళ కల్ల నిలబడాలి అప్పుడే ప్రశాంతత ఉంటది. లె
అవునరా కష్టపడితే మన సొంత బిజినెస్ కోసమే కష్టపడదాం ఇగ ఆ తృప్తి ఎట్లైనా వేరే ఉ దది సరేగాని నీ చాయ్ తాగడం అయిపోయింద ఇంకా తాగుతున్నావా?
ఆ ఖాళీకబ పక్కన పడేసినా చాయ్ బలే ఉన్నది. నువ్వు చెప్పు నువ్వు అంకపోతా ముగిసిందా లేదా?
ఇప్పుడే లాస్ట్కాయ కూడా పోసేసిన అమ్మ వచ్చి పిన్న కూడా పట్టుకెళ్ళింది. ఇంక నేను పూర్తిగా కాలేనే చెప్పు
సరే మనము రేపు ఇగ కన్ఫర్మ్ చేసుకుని మన బిజినెస్ గురించి మనం ప్లాన్ చేసుకుందాము నే లో ఫోన్ చేసి నీకు పంపిస్తా చేసినాక రేపు నేను కాల్ చేస్తా ఓకేనా
మ్ సరే బాయ్